హలో ఏం చే
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు తిన్నారా
లేదు తిన్నారా మీరు ఈరోజు మేము
వై
ఫ్రైడే కాబట్టి శుక్రవారం కాబట్టి నేను ఫాస్ట్ ఉంట ఈ రోజు
ఇదే ఎప్పడి కల్లే
ఈ రోజు పొద్దున్న నుండే
హు హు
ఏం స్పెషల్ ఈరోజు
ఓహో మాది పొప్పు చారు
ఇంక
కాలేజ్కి వెళ్లారా ఈరోజు
వెళ్ళాను పొద్దుగాల లేచాను బ్రష్ చేసాను స్నానం చేసి కాలేజీకి వెళ్ళి వచ్చ మా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకొచ్చిన
ఏం ఏం దంచుతున్నారు
ఏం లేదు టైం పాస్ కొడతాను వచ్చి ఇంటి కొచ్చి అన్నం తిని పండుకున దాని తర్వాత వాలీబాల్ ఆడిన కోసేపు
అవున
వాలీబాల్ ఇంటికి వచ్చి ఇగ టీవి చూస్తున్న బోరు క కొడతంది అని మీరేం చేస్ ఈరోజు
లేస్నా బ్రెష్ చేసిన తిన్నా పడుకున్నా స్నానం చేసిన తిన్నా పడుకున్నా
హు
ఇల్లు వుడ్చిన బైట వుడ్చిన
ఎందుకు మమ్మీ లేదా
హు
మమ్మీ లేకుండే
మా మమ్మీ లేకునే
హు హు
మీ ఎగ్జామ్స్ ఎప్పుడు
ఉన్నాయి తర్వాత ఇప్పుడు కాదు
చదువుతున్నారా మరి రోజు
రోజుకి ఎన్ని అవర్స్ చదుతరు
బుక్ వట్ట నేన్ ఇంట్రెస్ట్ ఉండదు నాకు సదం చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు.
అవున వాలీబాల్ ఎంత సేప్ ఆడ్తరు రోజు
వన్ అవర్ టూ అవర్స్ మధ్యానం మళ్ళీ ఇంకో టూ అవర్స్ సా నైట్ అంటే సాయంత్రం ఫోర్ టు సిక్స్ మళ్ళ తర్వాత సెవెన్ టు నైన్ హలో
మీక్ ఎక్సర్సైజ్ చేసే అలవాటుందా?
లేదు. ఎక్సస్ నా బాడీ సహకరించది.
చేస్తాను. మార్నింగ్ రోజు ఎన్నీటి లేస్తరు.
ఎయిటో క్లాక్
మ్యూజిక్ వింటరా మీరు?
అప్పుడప్పుడ్ ఇగ బోర్ కొట్నప్పుడు అట్టా అప్పుడ చిన్నప్పుడు ఇనేదిగా చిన్నప్పుడు ఎన్నిటోడ్ని కాదు గనీ మొన్నడు కెళ్ళి నేను ఎక్కువ లవ్ సాంగ్స్ వింట
అవు
లవ్స్ ఫోక్ సాంగ్స్ ఇన కనీ లవ్ సాంగ్స్ ఎక్కు ఇంట లవ్ సాంగ్స్
ఫుల్ ఇష్టంగ ఇంట.
బ్రేకప్ సాంగ్తో వింత బాగుంటది
నేను
ఆ రేఖ
ఆ
కుక్క
ఈ రోజు మీ కజిన్స్ కాల్ చేసింల
మ్ మాట్లాడా
ఏం మాట్లాడారు?
ఏం లేదు మా బావ అటు పొయ్యి మా డాడీకి పప్పు ఇచ్చి వచ్చాడంట. అది చెప్పాడు కొద్సేప్ గేమ్ ఆడదాం అన్నాడు. ఏ గేమ్ ఆడ్లే ఇగ కొద్సేప్ అయినాక గేమ్ ఆడాలె బావతో
అవున
ఇందాక ఇంకో మా వదిన చేసింది మా వదినతోటి కొద్సేపు టైం పాస్ మాట్లాడ్న
అవున
మ్ ఆ వదినకి ఎగ్జామ్ ఉన్నదంట. రాయడానిక్ వెళ్తున్నా అన్నది. చదువుకోవాలన్నది ప్రిపేర్
ఎంతమంది వదినల్ మీకు
మాకున్నారు. మ్ దాన్ తర్వాత్ త్ ఆ మళ్ళా ఇంకోరు ఉంటరు ఆ అది షాప్కి వెళ్ళిందంట కొద్ధిసేపైనంక ఎత్త అన్నది ఇంక బావక్ ఫోన్ చేయాలే కోసేపైనక చేత్త మా మమ్మీకి ఇంత ముందు చేసి మాట్లాడినాం ఇంతకు ముందుకి పిన్నికి కూడా మాట్లాడిన పిన్నికి చేసి అందరితోటి అయిపోయింది ఆల్మోస్ట్ ఇయ్యల కోసేపైనాంక మళ్ళోసారి విడియో కాల్ చేసి మాట్లాడుతా మీరు చేసిల్ల మీ కజన్స్ కు ఫోన్
నాకేవ్వరు చెయరు
మీరు చేతే ఏమైతది వీడియోకల్ మీరు వీడియోకాల్ చేయమంటవా
ఆ
మీీరు వీడియో కాల్ చేతే అయిపోవుగా
నేను చేస్తె వాళ్ళు లిఫ్ట్ చెయ్యరు అందుకే చేయబుద్ధి కదు
మ్ హు ఇంకా
షాప్కెల్లాలి ఎగ్స్ తేవాలి దాన్ని వండాలీ
మ్ బా పని చేస్తారు కావచ్చు మీరు
ఎస్
మీకు ఎం ఎం వంటలోచ్చు
చికెన్ ఎగ్ మటన్ ఫ్యామిలీ అం వండుతం ఇంకొంచం ఆటొ ప్రాన్స్ టొమాటో యో ఇంక ఆలుగడ్డ టోమాటో దెన్
దేన్ వాట్
పప్పు సాంబార్ రసం ఫిష్
మ్ ఎప్పుడు నేర్చుకున్నాది అది అంతా
ఎప్పుడు నేర్చుకున్నామంటే ఎప్పటి నుండో వచ్చు నాకు చిన్నప్పటి నుండే వచ్చు వంటలు ఎందు కంటే మా మమ్మీ నాకు మంచిగా చేయకపోతే నేనే వండుకొని తినేది
మీ మామ్మి గారు పక్కకు లేరా
ఉన్నదందుకే అంటున్న
ఓహో మిమ్మల్ని కొడుతరు కావచ్చు అయిపోయినంక
ఆ
అయిపోయినంక వార్ అయితది కావచ్చు మరే
ఎం అవ్వదు మా మామ్మి అట్ల ఫీల్ అవ్వదు మేనిద్దరం ఫ్రెండ్స్ లాగు
మ్ హు ఇంకా ఏం చెప్పండి ఇంకా
హ ఆ
నిద్ర అతుంద ఇప్పుడే
లేదు
మరి ఆయలింపులు ఎందుకతానై
కావాలనే సౌండ్ ఎట్లా వస్తుందని టేస్ట్ చేద్దాం
ఆహా
ఆ
సేమ్ బర్రె గొంతున్నట్టు ఉన్నది నీది
ఇవళ ట్రై చేస్తాను
సేమ్ బర్రె తీరా బారనేనా మీరూ
అద్య అంటే నాకు తెలీదు కొంచెం ఇంగ్లీషులో చెప్తారా ఒక్కసారి
మాకు ఓన్లి తెలుగు వచ్చు బర్రీ అని అంటా మేము
బర్ర అంటే ఓకే ఓకే తెలుసు బర్ర అంటే మా అందరి అట్లనే అంటారు అందరు అందుకే
హ్మ్
జోక్ బర్ర అంటే మొసళ్ళు
మీకు తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు ఆడుతల్లు
ఉహూ
ఇంకా ఏవు ఓ ఏమంటారు తెలియదు తినేటప్పుడు తెలుతది అది
సస్పెన్స్ ఉంటది సస్పెన్స్ ఉంటుది మా దాంట్ల వన్
ఆహా ఎవరు వండుతారు
ఉన్నారూ మా అమ్మమ్మ అండుతది
మీ అమ్మమ్మ వంటలు ఎలా చేస్తాది
బానే చేస్తది అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అవుతది
మీ మమ్మీ చేసే వంటలు అంటే ఇష్టమా మీ అమ్మమ్మ చేసే వంటలు ఇష్టమా
మమ్మీ
అంటే మీ అమ్మమ్మ అంత గలీస్ అండుతాద మా అమ్మ వండే దానికంటే అవునా
మంచిగానే అండుతది మా మమ్మీ కొంచెం
డెలిష్యస్
ఉమ్ డెలిషియస్
డెలిషియస్ ఓకే ఓకే మీకు వర్షం అతుంద
లేదు మబ్బున్నది చల్లగా ఉంది వాతావరణం
పరివార్ సమస్యా
అహా చిన్కులు పడతానాయా మీకు
అవును వినిపియట్లేదా
సౌండేమ్ అత్తలేదు మీరు ఏ రూమ్లు ఉన్నారు
నేను ముకట్రు
మ్మ్ హ్మ్ ముంగటా రూమ్ అయినా సౌండ్ వచ్చిది
ఇతె నేను ఇయర్బట్స్ ఎట్టుకున్నా నా ఫోన్ లో ఇవ్వక్కా వాయిస్ క్లియర్ ఉన్నట్టున్నది
ఓకే ఓకే
సరే మరి నేను వేరే కాల్ మాట్లాడతా బాయ్
ఒకే
హలో
హలో
ఆ ఒక్క నిమిషం ఉండండి లైన్లో కట్ చేయకండి